ఆ చెప్పండి
ఆ చెప్పండి
ఏంటి మధ్యలోనే కొంచెం రంజాన్ గురించ్ చీన్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందాం షాపింగ్
అంతే ఓకే
మీరు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారు
ఆ నేను బిర్యానీ అంటే ముందు మంచి ఫ్రెష్ బోన్లెస్ స్కిన్ లెస్ చికెన్ తీసుకొస్తారు ఫస్ట్ హస్బెండ్ మా దాంట్లో ఎంటంటే మనకి ఫోర్ కేజ్ రైస్ తీసుకుంటే త్రీ కేజీస్ వరకు చికెన్ తీసుకుంటే బాగుంటది మరి హఫ్ కి హాఫ్ తీసుకున్నా గాని అంతగా నాకు నచ్చదు అలా తీసుకొచ్చిన తర్వాత మనకి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మసాలాలు మంచి గుండాలి ఘీ
ఉ అంటే మసాలా అంటే మీరు మసాలా అంటే స్పెషల్ గా మసాలా క్ తయారు చేసి ఏదన్న చేస్తారా లేకపోతే లోకల్లో మీరు బయట తీసుకొస్తారా
బయట తీసుకున్నదే మామూలుగా లేకుంటే ఆ ప్యాకెట్స్ లో చికెన్ మసాలా ఆ ప్యాకెట్స్ మాత్రం యూజ్ చేయము ఈ ధన్య ఈ లవంగు ఇలా ఇవి ఉ ఉంటాయి కదా వాటిని మిక్సీ చేసుకుని అలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటాం ఇంట్లో ఒకటేసారి
అవునా
ఆ అది వాడ్తాం హ్మ్ అవి ఇంకా జింజర్ పేస్ట్ ఇవి ఉంటాయి కదా బయట నుంచి కూడా తెప్పిచ్చు కోం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాం మేము
అవునండి అదే బెటర్ ఇంకా బయట నుంచి తెప్పిస్తే వాల్ అది ఎలా ఉంటది బావుండది
అదేకదా హ్మ్ కాబట్ ట్టి అది యూజ్ చేసుకొని ఆ చక్కగా ఇగ మామూలుగా ఏంటిది మనం రైస్ వేరే వండుకోవాలి బిర్యానీ లలో చికెన్ బిర్యాని ఆకు మసాలలని వేసుకొని దమ్ బిర్యానిల దాన్ కన్ని ఆ పెరుగు నిమ్మకాయ్ అవన్ని పెట్టెసుకొని ధన్య మా అది పుదీనాకు అవన్నీ దాన్కి చక్కగా పట్టిచ్చేసుకొని ఉంచుకొని అలా పక్కన ఈ రైస్ లో మనము కొంచెం ఆ ఏసరు పోసుకుంటరంటారు గదా ఏసరు పోసుకొని దాంట్లోనే పత్త దాగన్ అవన్నీ ఎసేసి
అందులో గూడా మసాలా వేసి ఐటమ్స్ మసాలా ఐటమ్స్ వేసి
ఇంకొంచెం ఉడికించిన్ తర్వాత్ తో తొందర్నే ఆర్పేయాలి వాటరు అవును వాటర్ ఆర్పేసిన్ తర్వాత కొంచెం ఒక్ ఒక పలుకు ఉన్నంగ బియ్యం ఏ అంత్ అ ఆ ఒక సిక్స్టీ పర్సెంట్ ఆ ఉడుకితే బాగుంటద్ మరి ఎయిటీ పర్సెంట్ మరి మెత్తగా అయిపోదు అదేమో కదా అది మన రైస్ కు బట్టి ఉంటది గదా నా పా త రైస్కి ఒకలాగ్ వండాలి కొత్త రైస్కి ఒకలా వండాల్సి ఉంటది మనకి అలా రైస్ని బట్టి ఎంత వండాలి అనేది మనం
క్వాంటిటీ ఎంత అనేస్ ఎలా ఏంటి అనేసి చూసుకోవాలా నేన్ కూడా చేస్తా అండి ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతది ఒక్కొక్కసారి పాస్ అయితది అంటే నార్మల్గా స్పైసీనెస్ అంటే ఎక్కువగా మనకి రాదు
రాదు అయినా కానీ ఇంట్లో పిల్లలు కూడా ఎక్కడ ఇష్టపడుతరు స్పైసీ
స్పైసీ ఇష్టపడరు అందుకే నా చేతి చేతి వంట ఎప్పుడు స్పైసీ కాదన్నమాట
హవునా
హుమ్ నా పిల్లలు ఇష్ నా పిల్లలేదింటారు ఇష్టంగా మా ఇం ట్లో వాళ్ళు ఎవ్వరు తినరు
ఆహా
అందుకే మేము ఎక్కువగా బయటికి వెళ్ళి బయట ప్రిపేర్ చేస్ స్తాం బయటికెళ్ళి తినడం ఇష్టపడతాం అన్నమాట
అవునా బైట ఫుడ్ ఇష్టపడతరా
ఇక బయటి బిర్యానీ ఇష్టపడతాం ఏ ఇంట్లో చేస్తే నాకు
ఆ
ఏం ఇష్టం? ఆల్మోస్ట్ అన్ని ఇష్టమే. ఇది ఇష్టం, అవిష్టం అని కాదు. మంచూరియా. అంటే, మంచూరియా వేడిగా తింటాను. ఎక్కువగా స్పైసి ఉండ కూడదు. బాండలి ఆ ఫ్రెష్గా ఉంటేనే తింటా. లేకపోతే అట్లెట్లుంటే తినను. ఆ అయిల్ ఫుడ్ కొచ్చేసి, ఇగ మిర్చి భజీ భజియ ఇవన్నీ తింటా. ఏ రో కంటిన్యూ గ తింటే, హెల్ త్కి ప్రాబ్లం. కంటిన్యూస్ గా మేమెందుకు తింటాం?
అవును.
ఫిఫ్టీన్ డేస్ కొకసారి, వన్ మంత్ లో టూ టైమ్స్ అలా తింటాం. అలా.
నాకైయితే బయట ఫుడ్లలో అంటే, ఆ నాకు పానీపూరి ఇష్టం. నేను
పానీపూరి. పానీపూరి, ఆ మీ ఏరియాలో బాగుంటదా?
బాగుంటది మా సైడ్ పానీపూరి. మ్ మొత్తం ఆ బీహార్ వాళ్ళు చాట్ బండి పెడతారు. ఇంకా యూపి, బీహార్ వాళ్ళు ఎక్కువగా చేస్తారు కాబట్టి, బాగ ప్రొఫెషనల్ ఆ పానీపూరి అంటేనే, ఈవినింగ్ టైంలో మంచిగుంటది.
బాంటయ్. పానీపూరిలు బాంటయ్. మా దగ్గర ఒక దగ్గర ఒక చోటే బాంటది. అన్ని చోట్ల బాగుండది పానిపూరి.
అవునా ఓ
మరి మీరేం ఫుడ్ ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తార?
ఇంట్లో నె ఎక్కువగా బయట ఫుడ్ కాదు. కాని, రంజాన్ లో మాకు హలీమ్ అంటే, చాల ఇష్ ష్టం అది మేం తెప్పించుకుంటాం. ఒక మూడు నాలుగు సార్లు తెప్పించుకున్నాం ఇప్పటి వరకు. హరీష్ కానీయండి హలీం ఆ అది ఇంట్లో మాత్రం నాకు ప్రిపేర్ చేయడం రాదు. ఆ ఇప్పుడే అది దొరుక్ దొరుకుతది కదా!
ఇది వెజ్. నాన్ వెజ్ సమోసా దొరుకుద్ది మీ సైడ్. నాన్ వెజ్ సమోసా దొరుకుతది మీ సైడ్ అది బాంటది. ఎక్ ఎక్కడ ఎక్కడ దొరకదు. ఆ హ కీమా సమోసా.
ఔను దొరుకుతది.
అది మీ సైడ్ దొరుకుతుది. మళ్ళీ ఇంకో వేరే హైదరాబాద్ లో దొరుకుత ఇంక ఎక్కడ దొరకదు మధ్యలో.
అవునా అ
నేన్ ఎప్పుడు ట్రై చేయలేదు, నాన్ వెజ్ సమోసా ఎప్పుడో ఒకసారి మా ఇంటికి ఎవరో రిలేటివ్
ఓన్లీ ఈవేనింగ్ టైమ్ లోనే
ఆహా
అది ఓన్లీ ఈవేనింగ్ టై లోనే దొరుకుతది. ఫోర్ టు, ఫోర్ టు, ఫైవ్ సిక్స్. లోపే దొరుకుద్ది, ఇది కూడా మార్కెట్ లో అమ్ముతారు, చూసా నేను చాల సా సరే.
అవునా
మ్ గిఫ్ ఫ్రూట్స్ ఎక్కువ నడుస్తాయి కదా రంజాన్
ఫ్రూట్ మాత్రం చా లా ఎక్కువ. అయినాగాని ఇక్కడ ఫ్రూట్స్ తుంది అలా రేట్. ఆ తరుగు జా కుందాం అంటే అది ఇంత ముందు అంటరు మ సైడు ఇప్పుడు క్లియర్ వస్తుందా,
చిన్న కార్బుజా కాయ తీసుకోవాలన్నా కానీ దానికి రేటు ఎక్కువ చాలా రేట్ ఉన్నాయి, ఈ సారి ఫ్రూట్స్ కి కార్బుజా కాయ పైనాపిల్
చాలా కోడుతుంది, ఓ ఎయిట్ డేస్ నుంచి
అవునవును హోలీ తర్వాత నుంచి బాగుంది. కూలర్స్ స్టార్ట్ చేసుకున్నారా, లేదా మీరు
ఆల్రెడీ మాకు ఇక్కడ చాలా వేడి మా ఏరియాలో సో మేము కూలర్ పెట్టేసుకున్నాం ఆ కూలర్ కూడా సరిపోవట్లేదు అంత వేడిగా ఉంది మీరు పెట్టుకున్నారా
ఆ పెట్టుకున్నాం, మేము కూడా కూలర్ అయినా గానీ మా ఇంటి ముందు కొంచెం చెట్టు, ఉంటది కాబట్టి జామ్ చెట్టు మాకు కొంచెం చల్లగానే ఉంటది ఈ సైడ్
ఆ అలాగయితే ఎంకాదు మాకు ఎక్కడా అండి ఇక్కడ కొంచెం ఇక్కడ చాలా వేడిగా మాకు కూలర్ పెట్టినా పనికిరాదు ఒక ఏసీ పెట్టు కుంటే ఏమో తెలియదు ఇగా చెప్పలేము
ఓ హో
మ్మ్ అందుకే సమ్మర్ లో నేను ఇక్కడ ఎక్కువ గా ఉండను అమ్మ వాళ్ళ ఇంటికె వెళ్లిపోతా ఇగ
అవునవునా ఇక మంచిదే లెండి అక్కడ విలేజ్ అంటున్నారు కాబట్టి మంచిగా ఉంటది. మీకు అక్కడ
విలేజే కానీ అక్కడ మా పిల్లలు బాగా సతాయిస్తారు. ఇక్కడైతే కొంచెం స్కూల్స్ ఉంటే కొంచెం స్కూల్కి వెళ్తే ప్రశాంతం అక్కడ అది కూడా ఉండదు.
మొత్తం మీరే పని చేస్తారా మీరే చూసుకుంటారా అక్కడ వెళ్ళి
లేదు లేదు అక్కడ అమ్మ వాళ్ళే చూసుకుంటారు అంత
మరి మీకేంటిది చక్కగా వెళ్ళి ఉండొచ్చు గదా
ఆ వెళ్ళుండొచ్చు, కానీ ఈసారి మా పిల్లలు మొత్తం గాయగాయ్ చేస్తున్నారు కొంచెం హుషారు అయినారు నా మాట వినట్లేదు, నా మాట వినట్లేదు అందుకే అమ్మో కొంచం డేస్ తరువాతనే ఎగ్జామ్స్ అయిపో యినవి ఇప్పుడు రాను నేను ఇప్పుడు వెళ్లను ఇగా కొంచెం టైం చూసుకొని వస్తా నెక్స్ట్ ఈ నెక్స్ట్ మంత్ వరకి
ఓకే మ్ మ్మ్ హ్హ్ ఇంకా మా పిల్లలు కూడా అంతేగా హాలిడేస్ దొరికినాయి అంటే చాలీగా అమ్మమ్మో లా ఇంటికి పోదామని రెడీ అవు చిన్నోడు బాగా పెద్దోడు కొంచము పెద్ద కదా తను కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ నా పెద్ద బాబుకి ఫ్రెండ్స్ తోని ఇక్కడ ఉండే ఆ డుకోవాలి ఇటు ఆడుకోవాలి అటు వెళ్లాలి ఇంటర్ కంప్లీట్ అయిపో ఈ ఇయరు
అతను సెకెండ్ ఇయరా
ఆ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది
ఎగ్జామ్స్ రాస్తున్నాడు కదా మ్ మరి ఎలా రాస్తున్నాడు అంటా ఓకేనా
ఆ బాగానే బాగా రాస్తున్నాడు ప్రిపేర్ అయితే బాగా అవుతున్నాడు ఉమ్
అంటే ఫస్ట్ ర్యాంకా సెకండ్ ర్యాంకా ఇలా ఏమన్నా
ర్యాంకు తెేగని ఏ గ్రేడ్ లో ఆ ర్యాంక్స్ తెస్తా ర్యాంక్ అంటాడు కానీ ర్యాంక్స్ భరోసా లేదు గానీ ఏ గ్రేడ్లో మాత్రం పాస్ అయిపోతాడు
ఆ చాలండి ఆ పాస్ అయితే చాలు
ఇంకా అంతే ఇంకా ఇగ మరీ ఫోర్స్ చేసేటట్టు లేదు కదా ఈ జనరేషన్ పిల్లలకి
వాళ్లను ఫోర్స్ ఫోర్స్ చేసేలా ఉండదు వాళ్ల వాళ్ల ఇ ష్టం ప్రకారం వాళ్లకి నడిస్తేనే వాళ్ల మైండ్ బావుంటది
అంతే ఇంకా